ఉ అ శ్యాం గారు కట్ అయింది అదే కట్ టయిందనుకుంటున్
దేంది
తెలియదు మీరే కట్ చేసారేమో అని మళ్ళీ నేను కాల్ చేసాను
అవునా ఇప్పుడు మొత్తం ఎన్ని సబ్జెక్ట్లు మీకు
మాకి ఐదు సబ్జెక్ట్లు ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఫస్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుది సోమవారం నుంచి
హు
ఇప్పుడు సెకండ్ సెమ్ సబ్జెక్ట్లు బిజినెస్ ఎన్విరాల్మెంట్ ఈకామర్స్
ఉ అది కాదు
మ్యానేజ్మెట్
ఎవైన్న ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయ
ఒక ఐదు సబ్జెక్ట్లున్నాయి
రాసేటియా
ఉ ఇప్పుడు సేకెండ్ సెమ్
సెకండ్ సెమ్మా
ఉ
ఎప్పుడు పెడతారంట అవి
ఎ ఎగ్జామ్స్ ఆ
ఆ
ఇప్పుడు కాదు అయి జు జులై అ
ఇప్పట్ల కాదుగా
అలా కాదులే మీ ఫ్రెండు రీచార్జ్ అయిపోయానికి వచ్చింది ఇయల్ అయిపోయిద్ది
ఎంత ఎంత పెట్టి ఎపించినవ్
టూ త్రీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిట్ డేస్ కి ఏపీచిన
త్రీ హండ్రెడ
ఉ
ఇంక ట్వంటీ ఎయిట్ డేస నువ్వే మంచి వాడుకుంటాను నేను నేను వేస్ట్గానే నేను ఎందంటే నేను ముప్పై తొంబై రోజుల చేయిపించిన తొమ్మిదిందల రూపాయలు వయి
సే అంతే ఇగ అంతే అయితది నాక నీ కే ఇంకా ఎక్స్ట్రా
ఆ రోజలు వతేలే కానీవ్వువవు రీచార్జ్ అయిపోగానేేయించుంటవ ఎమట్టినే మరి కొన్ని రోజలు ఆగావా నాలుగు ఐదు రోజులు ఆగితే బెనిఫిట్ ఎగ
ఆహ
అదే మరి కొన్ని రోజులు ఆగుతే బెనిఫిట్
హు
ఇప్పుడు ఇది ఒకటే ప్లానింగ్ కరెక్ట్ మూడు వందలు మూడు వందల రెండు వందల తొంభై తొమ్మిదా
అంది
ఎంటే
ఉ
డే అంటే ఏమిట
నాకన్లిం
హు
ఫోన్
ఏహే పోదాం అనుకున్నాం కలుద్దాం అనుకున్నా అసలు ఏం కుదరలే ఇంకా వాళ్ళు డీడ్ మారుతాండు ఇక్కడబ్బు ఐదు రూపాయలు ఉందిరా కింద టిక్కెట్ అది ఇది అన్నాడు అరే మామ ఇప్పుడు ఇట్లా ఈత కాదులే కానీ ఒక రోజు మంచిగా ప్లాన్ చేసుకుని శాలరీ పడ్డ తర్వాత ఐదో తారీఖు పడుతుది అంటే సరే ఐదో తారీఖు పడ్డప్పుడు ఐదో తారీఖు పోదాం రా అన్నా ఇంక మంచి ప్లాన్ చేసుకొని మంచి ప్లేస్ లో ఏమన్న పోయి సినిమా చూసి అటి నుంచి అలా చార్మినారు గోల్కొండ చూసొద్దాం రా అన్న అదే చెప్పిన నేను మంచి ఫోన్ పట్టుకోత్తరా అన్న వీళ్ళది ఉంది ఇక్కడ వీళ్ళు స్టోర్ లో ఒకళ్ళది స్టోర్ లో ముగ్గురులో మంచి ఫోన్లే ఉన్నాయి ఆ ఫోన్లు వట్కొచ్చి ఫోటోలు దిగుతాది కీర్తి బెస్ట్ గా బెస్ట్ ఆప్షన్ గా
ఆ ఊ
ఊ అయ్యిందా అదే అనుకున్నా ఏం చెయ్యాలో అర్దం గాట్లే
ఏ ఆయనా ఆ తిన్నా నువ్ తిన్నావా భయ కరంగా దోష పెట్టిర్రు ఇయ్యాల మంచింగనే ఉంది దోష
దోష బావుందా
ఊ ఊ ఊ
దోషె పెట్టిల్లా
ఆ
దోసె కు గ్యాస్ ఎక్కడు నుంచి భాను మీకు
ఏ కట్టెల మీదే వండుతారు రా కానీ ఇగ అదే గ్యాస్ గ్యాస్ తెసుకొచ్చిరు మరి గ్యాస్ మీదే వండినట్టున్నారు
ఓరి నీ వీళ్ళకెట్లొత్తాంది గ్యాసు
మీకేం లేదా
వాడొకడు ఆడొకడు హోటలోడు ఏం చేసిండంటే ఇది మన గ్యాస్ మొద్దు ఉంటాది చూడు గ్యాస్ మొద్దు గ్యాస్ మొద్దులు రాట్లేదు గ్యాస్ మొద్దులు కా ఎవ్వడు ఇయ్యట్లేడు అని చెప్పి వాడు మన టీ వీ ఎస్ మోటర్ ఉంటాది చూడు
ఆ
మోటర్ తోటే వాడు దాంట్లా ఇగ టీవీ మోటర్ లెక్క కనబడది దాంతోటి మళ్ళీ ఇంకా పెట్రోల్ పోసిండు లీటరు
ఆ
పెట్రోల్ పోచి అది కలిగించిండి దానికి వంద రూపాయలుగా లీటర్ పెట్రోల్
హ
గ్యాస్ పేట్రి గ్యాస్ బెట్టి తయారు చేసినట్ల దాంతోటి పెట్రోల్ తోటి పుగుతాను పుగుతాను
మంచి ఐడియానే చేసిండు నాక్కడ కట్టెగా వండుతారు కానీ అప్పుడు సో ఇగ పొద్దు పొద్దుగాలే గ్యాస్ పెట్టి రట్టుంది గ్యాస్ మధలు కట్టెల మీదే వండుతారు అన్నంగినకైయితే
అవునా
ఉహు మిదేటి టిఫిన్ మరి
మాది ముందల
ముందల్
అదే మనకు ఉంటాయి ఇట్ పప్పడాలు ఉంటాయి ఇడు మొత్తం అమ్ముతారు ఆ
కస్టమర్ వచ్చింది ఒక రెండు నిమిషాలు ఆగు
అట్లా నుంచి నార్మల్గా నుంచి పక్కా పెట్టు లేదంటే లైన్ లో ఉంట
లైన్ లో వున వాంగ్డియితే లేదు వాంగ్ ము
రికు
అ
ఓ హలో
హలో
ఉన్నవ బాను స్వతటనే ర ఉండదే అ ఎందుకుళ్ళు హలో
ఆ శ్యామ్ వినపడుతుందా
ఉమ్ ఆగు మళ్ళీ చెప్తా ఒకం మూడు రెండు నిమిషాలు ఆగు లైన్ లో
ఆ సరే
అసలు ఇ సత్త అడన్నద స న్ వా అరే అ ఇంటానవ పెర్మనెంట్ అయింది ఆ తీస్కోస్ వన్
తున్న అంటే క్రికెట్
కొన్న నైన్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ ఆ నైన్ జీరో ఎయిట్ రెండోన్దల అరవై ఏడు ఉన్నయ్ రెండోందలరవై ఏడన్టె రెండొందలరవై రూపాలున్నట్టే ఒక పాయింట్ ఒక రూపాయ వేల ఉండన్నుండన్న ఉంటే స్కాన్ జేస్తరా సార్ చేంజ్ లెవ్వన్ వాడినట్టున్నవ్ ఈ రెండొందలరవై ఏడు తీసేస్తున్నట్టే
హ్మ్
నకలవాటు లేదు మేడమ్
అంటే ఏ బానూ
ఆ శామ్ ఆ పది నిమిషాలయితాందిగ
హ్మ్